హాయ్ సిస్టర్
హలో అండి హాయ్
ఆ ఫైన్ బాగున్నా మర్ బాగున్నార
ఆ బాగున్నాం ఆండీ
ఆ ఏం చెస్తున్ ఉమ్ ఇంకా తినలేదండి తినాలి ఉమ్
అవునా ఏం చేసారు ఈ రోజు నేను కూడా తిన్లేదండీ ఇంకా
అవునా ఇప్పుడు మార్నింగు మార్నింగ్ పప్పు పాలకూర చేస్నా ఇప్పుడు ఎగ్ రైస్ చేస్తున్నాండి మీరేం చేశారు ఏంటి స్పెషల్ టుడే
నేను ఈరోజు సాయంత్రం అది ఏంటి ఆ చినిగేపప్పు క్యాబేజీ ఏసి చేసాను దాంట్లో
ఓ అవునా పని అయిపోయిందా ఇప్పుడు వరకు
అయిపోయిందండి అంత పని అయిపోయింది ఇప్పుడు ఇగ ఫ్రీగానే ఉన్నాం కాబట్టి కాల్స్ చేద్దామని చేస్తున్నా ను
అవునా
ఉమ్ ఇంకా పిల్లలు తినలేదు సరే కొంచెం సేప్ పెంతరువాతనే తిందామని
ఊ హ్మ్ ఎంత మంది పిల్లలండి మీకు
ఇద్దరు బాబులు
అవునా ఇంకా మాకు ఇంకేవ్వరు లేరండి
అయ ఇంకెవ్వరు లేరా న్యూగా మ్యారేజ్ అయిందా
అవును
అవునా ఓకే ఓకే హ్మ్ హ్మ్ ఇంకా చెప్పండి ఉగాదికి షాపింగ్ చేస్తున్నారా మీరు
ఉగాది కంటే అంటే షాపింగ్ ఏం లేదండి హ్మ్ ఆ షాపింగ్ ఏమి ఉండదు ఇంకా వేరే ఫెస్టివల్స్ కి వేస్తారు మా దగ్గర ఎక్కువ దసరాకి వేస్తారు దివాళికి
ఆహ మరి ఊగాదికి ఏం చేస్తారు స్పెషల్గా
ఉగాదికి ఉగాది పచ్చడి అలానే భక్షాలు అవి చేస్తాం స్పెషల్ ఇంకా నాన్ వెజ్ తెచ్చుకుంటాము
ఉగాదికి నాన్ వెజ్ తింటా
చాలా మంది తీసుకచుకుంటారు కొంతమంది తెచ్చుకోరు ఉమ్ తీసుకుంటారంండి ఉగాది అప్పుడు
అవునా ఇక అది మీకు న్యూ ఇయర్ అన్నట్టు
ఆ న్యూ ఇయర్ లానే సేమ్ ఈ తెలుగు వాళ్ళ అందరికి ఉగాది ఎ న్యూ ఇయర్
ఉగాది అవును అవును ఈ దాని తర్వా మీకు శ్రీరమ నవమి ఇగ అవే ఫెస్టివల్స్
అవును ఇక అవును ఇ వీటి తర్వాత ఇక ఏం లేవ్ ఇగ మళీ జూలై లో ఉన్నాయి
ఆ మళ్ళీ అప్పుడు ఆషాఢం శ్రావణం అంటారు కదా
ఆ అవును అవి తర్వాత ఇక మళ్ళీ అప్పుడే స్టార్ట్ ఉమ్మ్మ్ ఇంకా మీకు మీకేమున్నాయ అని ఫెస్టివల్స్
ఇప్పుడు మాకు రంజాన్ నడుస్తుంది కదండి మాకు వన్ మంత్ నుంచి అదే నడుస్తుంది మాకు నెక్స్ట్ ఫ్రైడే కి మాకు పండగ ఉంది రం
అవునా న ఉగాది తెల్లారి తర్వాతనే కదా మీరు
అవునవును మీరు నైన్టింత్ అవుతుంది అనుకుంటు
ఆ అవును నైన్టీకే మాది మీది ఎప్పుడుండి ట్వంటీయా ఉహు ఇక ఆ రోజు నుంచి ఫాస్టింగ్ అన్ని అయిపోయినట్టేయి కదా
ఇగా అన్నీ అయిపోయానండి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నాయి కానీ నేను ఉండట్లేదు నాకు కొంచెం హెల్త్ బాలేనందువలన
అవునా మీరు లేరా అండి ఫాస్టింగ్ ఇగ
ఆహా హా నేను లేనండి ఒక్కటి కూడా లేను ఈ ఈ సంవత్సరం
ఈ సార్ ఉన్నారా
మా సార్ కొంచెం హార్డ్ వర్క్ చేస్తారండి తను బయటికి వేరే దగ్గర ఉంటారు కాబ ట్టి తను కూడా లేరు ఇప్పుడు నా పిల్లలు ఉంటున్నారు ఆ చిన్న బాబు ఉన్నాడు
ఓహో వాళ్ళు ఉంటారా అంత డే మొత్తం తినకుండా
ఉంటారు వద్దన్నా కానీ వినకుండా టూ డేస్ ఉన్నాడు ఇంకా ఇప్పుడు ఇక వద్దు ఎండలు బాగా పెరిగిపోయి కదండి అందుకని ఉంచట్లేదు
సరి అదా బందైతది
ఆ పెద్ద బాబు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిందండి ఈరోజు తన ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి పెద్దవాళ్ళే చిన్న డు సెవెంతు క్లాస్ ఇప్పుడు
అ
ఇంక పెద్ద బాబుకి అయితే వద్దని చెప్పి తాను
ఉమ్మ్ ఇంటర్ నిన్ననే కంప్లీట్ అయిన కద ఎగ్జామ్స్ నిన్ననే మొన్న నా ఈ రోజు
చెప్పనా మారే మీద్ద రాగ
అ
ఇంకా చెప్పండి ఇంకేంటి విశేషాలు
ఏం లేవాండి విశేషాలు
ఓకే మీకు బిర్యానీ చేయడం వచ్చ
ఆ చెయొచ్చు అంటే పర్ఫెక్ట్ ఏం రాదు యూట్యూబ్ లో చూసి నేర్చుకున్న మీరు బాగా చేస్తారు కదా బిర్యానీ
మాకు ఇగ రంజాన్ ఉంటే మొత్తం నాన్ వెజ్ ఎ
ఆ అవును బాగా చేస్తారు
ఇంకా షీర్ కుర్మాని సేమియా చేసుకుంటాము అది స్పెషల్ ఇంకా హలీమ్ తిన్నారా మీరు ఎప్పుడన్నా
హలీమ్ తినలేదండి ఎప్పుడు
ఆ హలీం చాలా ఇప్పుడు ఫేమస్ అది రంజాన్ మొత్తం హలీం దొరుకుతది అది ఇక మా పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి అది తెచ్చుకుంటూనే ఉంటారు తింటూనే ఉంటారు ఉం న
షాపులలో కూడా బాగా ఉంటది కదా హలీం బాగా సేల్ చేస్తారు ఈమంతలో షాపులలో కూడా అంటే హోటల్ రెస్టారెంట్లలో అ
అదే
ఉ
ఇంకా మీ దసరా ఎలా జరుపుకున్నరంటి ఈసారి బా జరుపు
ఆ బా జరిగిందండి సరి మాకు దసరా టెన్ డేస్ అంటే నవరాత్రులు ఉంటాయి మళ్ళీ దుర్గమ్మ ఆ పెడతరు ఉం టెన్ డేస్ పూజలు జరుగుతయి బాగుంటదండి ఇవి లాస్ట్ డే రోజే వెళ్తాం అక్కడికి సద్దుల రోజు
సద్దుల అంటే రోజు రోజు ఆడుతూ ఉంటారా డే మొత్తం అంటే ఫస్ట్ డే
ఆ ఆ నైన్ డేస్ ఆడతారండి వత్ మ్మా కాకపోతే పెద్దవాళ్ళు వెళ్లరు ఎక్కువ చిన్న పిల్లలు అయితే డైలీ ఆడతారు పెద్దవాళ్ళు అయితే ఫస్ట్ డే లాస్ట్ డే రోజు ఆడతారు
అవునవును అంటే ఇగిప్పుడు మీరు గూడ ఆడతారు గదండి ఇప్పుడు
ఆ ఆడొచ్చు కనీ ఇంట్లో పనుండడం వల్ల ఇగ మనకి బతుకమ్మ పేచుకొని అక్కడ తీసుకెళ్ళి ఆడే అంత టైం ఉండదు గదా!
అంటే మీ కాలనీలో అట్లో ఉండదా ఆడడం
కాలనీలో లేదండి కొంచెం దూరం వెళ్ళాలి
అవునా
దూరం వెళ్ళాలిగ అందువల్ల మే వెళ్ళము ఫస్ట్ ఏ రోజు లాస్టే రోజే ఎళ్తాం
ఆహా అ మరి గుడికి బల్ రోజు దుర్గ దేవిని కూర్చోబెడతారు గదా
ఆ దగ్గరుంటే వెళ్తమండి దగ్గరుంటే డైలీ పూజ మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళే వాళ్ళంటే వెళ్తరు ఇ మాకు దూరం ఉంటది కాబట్టి లాస్ట్ డే రోజెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి వస్తము బా జరుగుతుది
అవునవును బాగుంది దసరా అంటేనే అసలు మీ పన్నెండు రోజులు పదకొండు రోజులు కదండీ చాలా బా చేసుకుంటారు ఇటు హిం తుస్కానియండి మళ్ళీ మ మరాఠి వాళ్ళు దాండియా మా సైడ్ దాండియా బాగా ఆడతరు మొత్తం మార్వాడీస్ ఉంటరు కాబట్టి వాళ్ళు
ఇండియా మొత్తం మీద పెద్ద ఫెస్టివల్ ఎ గాదు
దసరా నే
ఆ దసరా తర్వాత దివాళి మ్మ్
కున్నారా మరి మీరు
ఆ జరుపుకున్నావండి హోళీ
ఆడ ఎంత కలర్స్
ఆ కలర్స్ తోటి ఆడినం హోళీ బా జరుపుకుంటాం మేము చుట్టుపక్కలోల్లందరూ పాట తోటి తాడుచాడు క వాట్ కలర్లు పూసుకునుడు ఎగ్స్ కొట్టుడు బాగుంటాదండి పూలి అవును ఇ ఉం గదా కొంతమంది వార్సైనులు మార్టర్లు గాని వే ఎవాళ్ళు ఆ అట్లాంటి వాళ్ళు కొడుతారిగ
ఓకే మీదేంటండి పెద్ద ఫ్యామిలీనినా లేకుంటే చిన్న ఫ్యామిలీ మీరు మీ సారే ఉంటారా
మేము సపరేటే ఉంటాం మేము మా సార్ గాని మా అత్తమ వాళ్ళ పెద్ద ఫ్యామిలీ
అవున ఇవి వెళ్తారు వచ్చే మన ఫెస్టివల్స్ ఇప్పుడు
ఆ ఆ అవును ప్రతి ఫెస్టివల్ కి ఇంటికెళ్త కట్ట మ మేము
అకెవం ఇప్పుడు కలర్స్లలో కొత్త కలర్స్ వచ్చినాయి ఏంటంటే గులాబీ ఇలాంటి హ హార్ష్గా కాకుండా స్మూత్ కలర్స్ సో వచ్చింది అని అన్నారు నిజమేనా అది
ఏమో తెలివడంండి మేమైతే ఎక్కువ కుంకుమ పింక్ కలర్లు ఉంటాయి చూడ అవి వాడుత ఎక్కువ ఇం తెలీదుడి నాకవి
ఆహా అది ఎందుకంటే విన్నా అన్నట్టు మా సైడ్ కూడ ఆడిన్రు కొంతమంది అయితే వాళ్ళ ఏమన్నారం టె రోజ్ ఫ్లవర్స్ తోటి ఇంక బంతి ఫ్లవర్స్ తోటి స్పెషల్గా కలర్స్ తయారు చేసి ఎందుకంటె కొన్ని హార్ష్ కలర్ నోట్ లో కానండి కంట్లో వె మళ్ళ ఏమన ఇన్ఫెక్షన్స్ అయితయి కదా అలా కాకుండా ఇలా స్మూత్ కలర్స్ పెట్టిన్రు అన్నట్టు విన్నాను నేను అయితే మీర్ కూడ అలానే యూస్ చేస్ తినరా మేమైతే ఆడమండి ముస్లిమ్స్ కాబట్టి మాకయినా రంజాన్ నడుస్తుంది ఇక బయట వాళ్ళు ఆడుకుంటా ఉంటే చూస్తూ ఉన్నారు కాబట్టి మేము ఆడము
అవునా తెలిదండి
అవునా ఉహు ఓకె ఇంకా ఇం ఇది తిన్లేద్ అన్నటు ఎప్పుడో తింటే నైన్ వరకు తింటార
ఆ ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు తినేస్తమండి అంతే
ఓకే ఇంక మీ ఎన్ని ఉన్నాయంండి కాల్ బానె ఉన్నాయ
మా ఇంక నాక్కూడా ఫోర్ ఉన్నాయంండి ఫోర్ అయితే కంప్లీట్ అయిపోతాయి
అవునా అయితే మీరు ఇప్పుడు చేసిన గాని నాకు కాల్ రాదండి మరి ఒకవేళ కాదంటే రేపు మార్నింగ్ చేసినా గానీ పర్లేదు ఓకే ఇప్పుడు ఇంకా ఫ్రీ ఉండనండి నేను మారి పిల్లలు మా సార్ వచ్చిన్రు రేపు మార్నింగ్ నేను మీకు మీరు నాకు కాల్ చేయండి నేను లిఫ్ట్ చేస్తాన్ మీ కాల్ ఫస్ట్ ఓకేనా
ఆ ఓకే అండి
ఓకె అంటీ
ఉ